హలో ఉత్తరమా బాగున్నారా
బాగున్నామన్నా బాగున్నారా మీరు
బాగున్నా బాగున్నా తిన్నారా
ఆ తిన్నమ నా తిన్నారా
తినలేదు ఇప్పుడు తినాలి ఇప్పుడు ఆఫ్టర్నూన్ చాయ్ తగారా మీరు
ఆ జస్టి ఇప్పుడే జూస్ తాగి వచ్చినాం
చూస్తాగిచ్చారా
ఉమ్
సలువు అయిడి ఇప్పుడు మీకు
ఇప్పుడ అయిందన్న
అవునా చిన్న తమ్ముడు పోతుండా టైప్ పడుయి
ఆ వష వర్షం కొడుతు చటా
వర్షం పడుతుందట ఇప్పుడు ఆటో కోసం ఫోన్ చేశారట అయితే ఆటో దొర్క లేదు ఎక్కువగా డబ్బు లు అడుగుతుడు అని ఆటో బైక్ మీద పోతారట ఇప్పుడు
ఆమా అవునా
ఉవ్
ఇంకేమె మరి
ఇగ సత్యనారాయణ పూజ జరిగింది మన ఇంట్లో
అవునా చెదు చ నాకు చెప్పలే కాని కృష్ణ చెద్ద చసినా నేను కాల్ చేసినా అది నచ్చకే
ఏం చెప్పిండు వదినా
మేమంటుంన్నా అది మరి ఏదైనా జాబ్ చూసుకోవాలి
ఉమ్
రిలేషన్ ఎవరో పెళ్ళి ఉందట అక్కడ పోక్పోతే ఫస్ట్ ఫస్ట్ అల్లుడు ఇ ఆ పెళ్ళికి రాకుండ ఎట్లా ఉంటాడు అని అంటారట
ఎక్కడ పెళ్ళి ఉందట
వాళ్ళ ఊర్లో దేవేందర్ అన్న పెళ్లిి రోజే సంథింగ్ త్రీ డేస్ మ ముంగటినే ముందట అట
వాళ్ళ పేళ్ళి
ఆ వాల్లది రిలేషన్ తో నె వాళ్ళ మమ్మీ వాళ్ళ తిన్ని ఆటామె
ఆ పేన్నె ఆ
ఆ
అ నా పెళ్ళికి పో పో పోడాటన
అదే అన్న రాకపోతే బాగుండదిగా అన్న రావాలి కదా అన్నా ఏం చూస్తడు రావాస తోడూ రారు
ఉమ్
అట్ల అట్లాంటుండే మరి గాయ ఆ రోడ్ ఎవ తొందర ఏసి ప మూలన ఇక్కడ హాస్పిటల్లో ఉండాలి ఎవరు ఉండరు ఆడే ఉంచి ఉండాలి కదా మరి తొందర వేసేసి అయిపోతుంది కదా
ఉమ్ తొందర వేస్తదా అంటే పైసలు ఉండాలి కదా తొందర చేయాల అంటే
అదే నేను కూడ అన్న ఏదో ప్రాసెస్ వరకు ఆగదేమో ఆ ఆపినన్నది ముందు పొద్దు నీచ్చియా మా దగ్గర పైసలు అడుగుతుండ్రు మామలా దగ్గర ఏడున్నాయె ఈడా
ఉమ్
మేమే సిక్స్ ల్యాక్స్ ఏమో అప్పు ఉన్నాం మన్ల అటు వెళ్ళి మూడు ఏమో కట్టి వచ్చినాం ఇంక మూడు ఇప్పుడు కట్టాల వెళ్ళకుంే ఏదో మన పట్టలు అవి పెట్టుమంటురట
ఆ అలాంటివి ని నువ్వు ఇట్లనె జెప్తది ఇగ ఆమె ఎక్కువ ఓ ఓకే మాట్లాడతది.
అదే ఏదో ముందు నాకు పెళ్లి చేసుకునే ముందు ఏదో జాబ్ ఉండే అటా గా ఎందుకు వదిలేసిండు. మాకు తెలియనేది జాబ్ ఏడికెళ్ళి వచ్చింది ఏదో ప్రైవేట్లో థర్టీ, ఫార్టీ థౌసండ్ ఇస్తురు. అట గా అది చేస్తుండే ఇప్పుడు ఎందుకు చేస్తలేడో అప్పుడు ఇంతకు ముందు చేయలే అన్న నేను మాకు మీ పిన్ని వొళ్ళు అన్నారట, మన పిన్ని వాళ్ళు అన్నారట అ
హ్మ్
హ్మ్ ఉ
హ్మ్ ఉ అయిదు తరువాత మాట్ మాట్లాడదాం అది అదే అట్లా అంటున్నారా ఆయన ఆహ
ఇంక ఎంది మరి
ఏమ్ లేదు చెప్పాలి. ఎక్కడ మీరు ఎక్కడ ఏ టెంపుల్ పోయారు. రెండు, మూడు, చిన్నవి
ఆధార్ కార్డు థంబ్ తో అక్కడ పోయినాం.
అవునా
హ్మ్ ఉ
ఆయన పైసలు వచ్చినాయేమో ఆయనకు
ఆ ఆరు వేలు వచ్చినాయి. అయిపోయినాయి. ఆరువేలు ఇచ్చినా
ఆరువేలు లేప లేపార మరి
ఆ లేపేసినాం
ఆహా
వాళ్లదే బాగుంది. అది అది మనం కూడా అట్లా డివైడ్ చేసుకుంటేనే, బాగుంటదేమో
మాది మనది ఇప్పుడు డివైడ్ చేయ్యేరు వాళ్ళు మన కావ్య వాళ్ళ నాన్న చనిపోయిండు. కాబట్టి వాళ్ళ మీద వచ్చింది. అది అలా వస్తాది. అది
ఆ అ
ఆ మరి నిక్ కలిసిండా ఈయన చిన్నక్క, పున్నం కలిసిండా
కాలవలే
కాలవలే
హ్మ్ ఉ
ఉ పవన్ ఏమో పవన్ ఎవరికి పర్మిషన్ అడింద అక్కడ ఏమో ఒక కూర కోసం కవి కోసం
ఏం ఏమో నాకు కూడా తెలియదు నా ముందే అడిగినా అనడు మరి అడిగుండో
అవునా ఏ అక్కడ నుంచి తీసుకొస్తే మంచిగానె ఉంటది రోజు రోజు మాకు వొడ్డ సేవ్ అయితుంది ఇక్కడ కూడా, ఆయన కృష్ణని కూడా రూమ్ లో ఉంచుతారట. నెక్స్ట్ నెక్స్ట్ మం త్ ఆయన వాళ్ళ తమ్ముడు
ఆ ఆ
రూమ్ లో వస్తాడట సీ క్స్ మెంబర్స్ అంటే వాళ్ళు లోపల్ పడుకుంటారు. మేము బయట పడుకు. ఉంటాం
ఆ అయితే ఫుడిక్ ఫుడ్ ఇడికి లే నేనే పంపాలా
ఆయన ఏం లేదు లేదు ఆయనకి హాస్టల్లో జాయిన్ జేస్సాం
ఓకే ఓకే ఆహా
లో జాయిన్ జేస్తరు మేం బోయి ఇద్దరం రాజ అన్న వస్తే ముగ్గురు
ఆహా వాళ్ళు ముగ్
అలా అయితే ప్రాబ్లమ్ అయితాది గదా అందరుకి అయితే
ఆవ్ అదే
మ్మ్ హ్మ్ అట్లా నడుస్తుంది అయితే నీకు ఇ అప్పుడు ఫోన్ జేశా, ఇలాంటివి నాకు చెప్పాలి ఆమె అయితే ఉంటదు ఆమెకు
హ్మ్ హ్మ్మ్
ఔన్
అ
అట్లా ఉంది కథ అహ్ పోనీగా అది ఇప్పుడు కాలేజ్ లో స్టూడెంట్స్ వచ్చినప్పుడు మ్ అది వాడ్ నీవ్ ఇప్పుడు నడుస్సది కదా కిరాణ షా
అదే అది నడుస్తూనే బాగుంటది అది నడుస్ నడుస్తది ఈ కానీ పిల్లలు రావట్లే అవి
పోరొస్తరువల్లు
ఏ అది ఫ మరీ ఎక్కువ అడుగుతుారుగా సెకండ్ ఇయర్ అందుకోసం పిల్లలు ఎవరు రావట్లే
అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ క ఇప్పుడే ఫీజ్ అడుగుతార
లాంగ్ టర్మ్ కాదు లాంగ్ టర్మ్ వాళ్ళ అందరు వచ్చారు వాళ్ళు ఫీ కం వాళ్ళది క్లియర్ ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ ప్రమోట్ అవుతారుగా
ఆ
సెండ్ ఇయర్ ఫీ మినిమమ్ థర్టీ పర్సెట్ కంప్లీట్
ఇప్పుడు ఇప్పుడే క్కడ అనే వాళ్ళకి తీసుకుంటారు
సెకండ్ ఇయర్ లో ప్రమోట్ చేసి క్లాస్
ఆ అ ప్రాబ్లం ఏముంది అలా అని వాళ్ళు వస్తలేరు చాలా మంది
ఆ అదే అందుకే ఎవరు రావట్లేదు
స్టార్ట్ అయితుది ఇప్పుడు ఇప్పుడు లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ
ఆ ఉన్నారు
ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు నీట్ వాళ్ళు అవి వాళ్ళు వస్తారు
మొన్న మాకేమో హు చెప్పు
మా బ్లాక్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారు పిల్లలు నా బ్లాక్ వాళ్ళు
అవునా ఇప్పుడు చాలా మంది ప్రవీణ్ అన్న బ్లాక్ వాళ్ళే ఉన్నారు కదా
ఫ్రెండ్ బ సెకండ్ ఇయర్ వాళ్ కాలు అందరు వచ్చేసారు ఈ నీట్ ఎగ్జామ్ ఉంది అలా
అదే
అ
అట్లా ఉంది ఆయనప్పడు సార్ ఇవాళ నందు అకాడమీకి పోయిడు
ఎవరు ఎందుకు
ఆయన రన్నింగ్ కోసం రన్నింగ్ చేస్తుండు కదా అక్కడ మీ ప్రిన్సిపాల్ ఉండడు కదా వైసు పేస్క అయన కూడాడా అడుగి ఎండూ ఆయన కోసం కూడా ఇట్లా గ్రౌండ్ కోసం విక్టోరియా చెదా అని పోతుండారు
శేఖర్ సారా
ఉమ్ సెకారు ఆయన కూడా తగ్గాలట ఆయన కూడా పొట్టా పెరిగింద అట చాలా ఎన కూడా తగ్గలట అందుకోసం అని ఆయన చూసేస్తున్నాడు నిన్న పవన్ చూ చూసిచ్చడి ఇ వారం పోతాడు ఇప్పుడు మొత్తం కీరా అది ఉంటుండు క క్యారెట్ తింటుడు ఏమేమో తింటుండు మనడు ప మ అంగ్ రగి జావాత ఆగండు
నేను కూడా స్టార్ట్ చేయాలేమో
ఉమ్
ఎందుకు కాదు ఇక మా హాస్ అస్తునే ఆ గ్రౌండ్ ఉంది ఆ సరౌండింగ్ లో ఉరకొచ్చు
స మరి నుూ కూడాడ మల మల క టై
అదే అదే స్టార్ట్ చేయాలమ
ఉమ్ చే అ కొద్ది కొద్దిగాయి ఇప్పడు నుంచి చేసే తర్వాత వరకు చదువుకోవాలి ఫస్ట్ నువ్వు చదివితే మంచిగాంటది
సదే చదువుతు నా చదు అదే నవ చాట్ ఆవి తీసుకుంటే ఇంకా అపి ఇష్ట అవుతుంది ఎ రాదే రానే
హా తీసుకోవచ్చు అటు ఇప్పుడు పైసలు వస్తాయి కదా సల్రి ఆ మరి డాడీ సాలరి వచ్చ పంపద ఒకాటి థెస్కో ఉమ్
అదేచ్చిన తీస్
అవునా అదే మళ్ళా ఇప్పుడు నువ్వు చిన్న పోయచ్చారా ఎక్కడ ఉంది అది షాప్ ఎక్కడ ఉంది
ఏ మీ రూముంద పక్కా కలి అవే
అంటే స్టడీయాలదనా రూమ్నా
ఈ రూ ఉండేదా పక్క గల్లికెళ్ళి కొంచెం ముంగడు రోజు అదే
ఆ అవునా ఈ నాడు సరేమో అక్కడ అడగాల నా చెయ్యదున్నది అక్కడ ఇది ఆక్కడ పోవాల అమ్మో
అదే అదే మరి ఇంతకుముందు అన్న దగ్గర ఉండే ఉందిగా మరి అక్కడ తీస్తే వెళ్ళాలగా
అన్న దగ్గర కూడా రాద అది
మరి ఎక్కడికి రాద అది
హ పోవాలి ఇప్పుడు ఎక్కడైనా పోయి చూడాలి
ఆహా
ఉమ్ సరే సరే మరి యా బాయ్
సరే బాయ్